ఏం చేస్తున్నావ్
ఇంకెంతున్నాయి మీ అకౌంట్ ఫిఫ్టీన్ రూపీస్ అయిపోయినాయ
ఫిఫ్టీన్ రూపీస్ అయిపోయినాయి గానీ మనం ఏ నీకు త్రీ రూపీస్ త్రీ రూపీస్ ఎయిలే టూ రూపీసే ఎష్ణ
త్రీ త్రీ రూపీస్ ఏష్ణవ్
లేేదు టూ రూపీస్ అ జ
నే నీక్ త్రీ రూపీస్ ఎషిన్న
ఆహా దీంతోటి మొన్న లిప్స్టిక్ వన్ రూపిస్ ఎష్ణవ్ నాకు టూ రుపీస్ ఏష్ణవ్ ఇందాకలోకటి పోరూపీస్ అయినయి ఆ హ అవును పోరయిపోయినయి కాదు
నాకంత గుర్తు లేదు
ఫోరనుకుంటా
ఫోర్ రుపీస్ కావచ్చు మంమ్తే రూపిస్ అ నిన్న ఒకటి ఇందకనీ తో ఒకటి మొన్న లిప్స్టిక్ ఒకటి
ఉ
అంతే త్రీ రూపీస్ యేసిన
నీకు ఇంకా టూ రుపీస్ ఎయ్యాలి నేను
ఎప్పుడెస్తావ్
ఇప్పుడు కొద్దిసేపు అయినాక ఒక టెన్ మినిట్స్ తర్వాత
నవ్ ఎట్లా ఫిఫ్టీనాయినయ్ కదా ఏ ఫోర్టీన్ న థర్టీనే అయినాయ్
ఓకే అదే కాని నీకు ఇంక టూ రూపీస్ వేశిన్ననుకో అనుకో నీకు నాకు క్లియర్ అయిపోతుంది అంటే నాది క్లోజ్ అయిపోతుంది ఇంకా నీకు కంటిన్యూస్గా నీకు అమౌంట్ ఇస్తా నేను నా అకౌంట్ క్లోజ్ అయిపోతుంది నాకు పనేం పాట ఏం ఉంటది చెప్పు నా మీద కాన్సన్ట్రేషన్ ఉండదిగ నీ మీద కాన్సన్ంట్రేషన్ ఉండది
నేను ఎప్పుడు క్లూజ్ చేయాలను ఏం
అంత లేదు నువ్వు తలుసుకుంటే సెకండ్ లో కంప్లీట్ చేయగలుగుతావు ఆ
ఎవరికి జేయలే
బేబీకి జయమని చెప్పినా కదా
బేబీకి చేసి బేబీతో నేనేం మాట్లాడతా
నీ క్యాజువల్ గా మాట్లాడు ఏం మాట్లాడతా అంటే ఆమెనితో మాట్లాడతా నువ్వు ఆమెతోని మాట్లాడు క్యాజువల్ గా
క్యజువల్గ కూడా అన్నుంటాడు
అన్న ఉన్నాడమ్మా రాత్రి పద అవుతుందన్న రావడానికి అన్న అసలు కోఊరంగనవ్వుతాండు తెల్సు స మధ్యన్నం
ఎందుకు
లేని మాటలు మాట్లాడుతాంటే నవ్వకపోతే ఏం చేస్తాడు ఎప్పు కిందబడి ఒకటే నవ్వు నవ్వుతాండు నాకు బేబీకి ఏం పనిపాట లేదంట నీకు లేదు పని పాట మాక్క లేదు అంటే పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటారు ఏం ఒకటే నన్వుడు
ఈ ఈరోజు ఈరోజు బర్డేనా
ఆ మా మర్దిది చిన్న మర్ధిది
గ్రూప్ లో చూసిన
గ్రూప్ లోనా నువ్వెందుకున్నావు గ్రూప్ లో
నేన్ లేను
ఓ మీస్సేర
మ్మ్ సేర ఫోన్లో జూష్ణ నేను
ఆహ
ఎండ పడుతుంది మరి పందిరి వేసుకపోఇర్రా ఇంటి ముందు పదిరేసుకోపోయర్రా ఇంటి ముందు
ఎందుకు మాకు రేకులెవ్వ
రేకు లాగా రావ రేకులు లెవ్వ అంటే రే లేవ్వ్ అని అన్నమా
అ రేకులున్నప్పుడు పదిరు వేసుకోవాల్సిన అవసరం ఏంది కదా లాజిక్ లేకుండా
రేకుల మీద జమ్మూ కోస్కచ్చ చెేయ్
హ నా నార్మల్ గా బతకాల అంటేనే మసారుతో కష్టం ఇంకా అవి ఇవి వేయమంటే ఇంకా నన్ను
చెప్పితే వింటాడు మీ సార్ నువ్వు చెప్పవు
అవునా రా ఎప్పుడు నుంచి రా హాషస్ సరే నువ్వు నమ్మినావంటే ఇంకా గొప్పదానివెలే పాపం మరిల మా రెలెటివ్సలా ఇట్లాల్ల అందరిని అడుగు ఒక్కరనా పాజిటివ్ గా చెప్పితే అసలు నీకు అవార్డు ఇస్తా నేను
ఏం అవార్డిస్తావ్
ఏదంటే అది ఇస్తాయిక ఒక్కరైనా పాజిటివ్గా అబ్బా పోరుడు చెప్పంగానే వింటాడు అని అంటే ఈజీగా రెస్పాండ్ అయితాడు తొందరగా రెస్పాండ్ అయితాడు అన్న ఒక గుడ్ టాక్ వస్తే సాలిగా వేరే అవసరమే లేదు
మ్మ్ ంటారు అవును వాంగ్ చేయను నువ్వే అర్ధంచేసుకో
అర్థంకాలే
ఉంటాడు ఆ బానే నీకే అర్థమవట్లేదు అవును ఈరోజు అది పయసం చేస్త అని చెప్పినవ్ కదా తీసుకురాబడుతదాని రాలేదు నువు
హుమ్ అంతేలే సరిపోయింది ఎవరి పరిస్థితి వాళ్ళకు ఉంది మా దగ్గర పాయసం ఆ సేమ్యా ప్యాకెట్ కూడా ఉంది అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి నాకు ఏమన్నా అదా చేయకపోవడానికి
తెప్పించినవా నిన్న నైటు ఎప్పుడు చేశావ్ మరి హ
జేస్తా వస్తావా
వస్స చేయ్
ఎన్ని గంటల కోస్తవ్ మర్నింగ్ ఎన్ని గంటలకొస్సవ్
ఉమ్ టెన్ అట్ల
హు సరే రా తీరుపోయే ఆ అదే ఉమ్ సిటీకి పోయ్ వస్తావ
సిటీ కెళ్ళే వస్స
సిటీకెళ్ళే వస్తావా
ఆ సిటీ నుండే వస్తా
అయితే నేను ఒక పని జెప్తా ఎస్తావా
ఇంచో
నువ్వు వెళ్ళినంక ఫోన్ చేయి దాన్ని బట్టి నేన్ చెప్తా
చెప్తావ్ చెప్తావ్ ఎందుకు చెప్పావ్ మణికల్ల బిడ్డవైతివి
హిస్ట్రీ ఉంది నాకు, అన్ని తెల్లగా ఓ దేవుడా! మీ సర్ మా సార్ తో టాకుతున్నాడు
ఎప్పుడు
ఇప్పుడే
దేంట్లో
వాళ్ళ ఫోన్లో ఉర్కనే అల
ఈ ఇందులో ఇన్స్టాల్ చేశావా నువ్వు అది
త
కాాలేజి
ఉ ఉ
అదే కాలేజి కి ఎడ్యుకేషన్ ఇన్స్టాల్ చేశావా అందులో
చేసా చేసా చేసా
చెప్పచ్చు కదా అందులో మాట్లాడమని చెప్పి
ఓకే, నేను మాట్లాడతలే.
లేదు, అతనికి గూడా అయిపోతాది కదా అని.
తున్నానే. నేను, మా వృతా
ఎవరితో?
ఆ చికి అనే అమ్మాయి తెలుసా నీకు? ఆమెతో మాట్లాడతా. నేను ఫోన్ జేసి మాట్లాడాలే.
లే...... దు నేను. మా సార్ తో మీ సార్ మాట్లాడతాడు గదా. ఒకసారి మీ సార్ కి జెప్పు, నా ఆట్లో ఉంది అని చెప్పామని చెప్పు అని.
హా, ఓకే. అల్లానహాబ్ ఇది ఐ పోయాక. అంటే, నేను ఇప్పుడు వాట్సాప్ కాల్ జేస్ తా? నార్మల్ కాల్, జేసినప్పుడు మాట్లాడదు. నీవు లే, నువ్వే ని నువ్వే ఎక్స్‌ప్లెయిన్ జేదువ్.
ఉమ్. చేస్తే అయిపోతాది గదా. అలాతో తమ్. ఆయన మాటలన్ని, నీతోటి టూ అయిపోయింది కదా? టూ రుపీస్ వేసినా నీకు నేను?
ఆ
టూ రుపీస్ అండి, ఫోర్టీన్ ఇంకా ఫోర్ అయితదనంట, పాణమే పోతది అసలు.
ఓకే, ఓకే నేనే టాకాలా ఇంకా? హౌ మెనీ నేను టాకడం?
నీవు ఇంకా, టూ రూపీస్.
ఇంకా టూ రూపీస్ మాట్లాడితే అయిపోతుదా. నువ్వు గూడా నాక్ టూ రూపీస్ ఏయాలి, చెప్తున్నా.
ఆ, ఏస్సా. టూ రుపీస్ ఏస్సా.
ఆ, నెక్స్ట్ కాల్ నే అది నెక్స్ట్ నేన డబ్బులు వేస్తా. తర్వాత నువ్వు నాకీ.
ఏస్ నేను ఇంకా నీకు ఫోర్ రూపీస్ ఏయ్యాలి.
హా! నువ్వు నాకు ఫోర్ ఏయ్యాలే మరిచిపోయినవా? మొన్నటివే ఫోర్ రూపీస్ కూడా ఇయ్యాలే. ఆ, నెంబర్ పని జేస్తాలేదు. వేరే నెంబర్ నుంచి చేయి ఇగ.
ఏ నెంబరు? ఉమ్, ఏస్తా.
నీవు నిన్న మొన్న పని జేసినా అంటే వేసినా నంబర్ నుంచి పని చేయట్లేదు.
ఎందుకు? అకౌంట్ బ్లాక్ అయిపోయిందా?
ఉ అయిపోయింది ఇక దంతోటి అవసరం లేదిక
మైనస్ బ్యాలెన్స్ పడిందా
ఆ అందుకే ఇక అకౌంట్ ని క్లోజ్ చేద్దామని
కరిపాని పోతాన్నావుగా బుక్ రాలదా ఇం ఇంకా
రాలేదు నెక్స్ట్ వీక్ నుంచి అసలు బ్రోకరు పనే లేదు క్లోజ్ చేస్తారంట
ఎందుకంత తొందరగా
అంటే ఆఫ్టర్ ఉగాది అంట
ఆఫ్టర్ గానీ మళ్ళా నెక్స్ట్ ఇయర్ అకౌంట్ లో పడుతుంది ఈ ఇయర్ చేపించడానికి ఏమైతున్నాది హండ్రెడ్ డేస్ అయిపోయినాయి అసలు
అంటే మరి ఒకరు చేస్తున్నారా కొందరు ఫోర్ వీక్స్ నుంచి చేస్తున్నారు కొందరు టూ వీక్స్ నుంచి చేస్తున్నారు కొందరు త్రీ వీక్స్ బ అదే కాని ఆఫ్టర్
ఆ ఇక్కడ ఇంటి దగ్గర అమ్మ అమ్మమ్మ అయితది
ఏతు
అయిపోయినాయి అమ్మ ఎన్ని రోజులయినాయి అమ్మా
సరే
మ యాభై రో వంద రోజులు అయిపోయింది నాకు పెడతారు కదా మన దగ్గర మస్తుగా పడుతాయి తెలుసా మా నా దగ్గర
ఆ డేకి ఎన్ని పడతాయి ఎన్ని రోజులు పడతాయి ఆ ఈడ కూడా కంతా
మీ దగ్గర సిక్స్
మే లేదు అది ఎప్పుడో పాతకాలం చింతకాయ్ తోక్కు
ఈ లేదు వన్ ఫిఫ్టీ అంతే పడ తే అంట పోవడం అంటే చాలా మంది
నుకున్న కాదు పడు తున్నాయంటా త్రీ హండ్రెడ్
నా దగ్గర మూడు వందలు పది మూడు వందల పంతొమ్మిది అట్లా పడుతున్నాయి
ఆ అప్పుడు అట్లనే